ఆ హలో నమస్కారం అండి నమస్కారం ఆ అలో
ఏమిస్సారండి?
ఉన్నారండీ నేనా అండి ఇప్పుడే ఇంటికి వచ్చాను బయటికెళ్ళి
ఊ
ఇప్పుడే విన్ట్లో వచ్చాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితుందండి వచ్చి ఇంటికి వచ్చాను
నే ఇంట్లో ఉన్నా అండి నేను కూడా ఆ ఇప్పుడే అన్నం అయిందండి
ఏమిది అవునండి ఇంత ముందే తిన్నాను ఏమి తిన్నారండి? ఇలా స్పెషల్ చూడండి ఎగ్ టమాటా అండి
ఎగ్గు టమాటా ఇవాళ ఏంది మా ట్యూస్డే ఉహు మటన్ చికెన్ ఏం సండే చేస్తారా అండి
మంగళవారం అండి ఇయలా మంగళవారం
ఆ
ఊ
మంగళరం ముందేదంటారు
ఉండదండి ఓన్లీ ఎగ్ తెచ్చు ఎగ్ చేపిచ్చాను మావిడ ఎగ్గు చేసింది టమాటోలో ఏం తిన్నారండి మీరు
మేమాండి మీల్మాకర్
ఆ
మీల్మిక్కర్ టమాటా
మిల్మికర్ టమాటోలో చేసారా బాగుంటదండి అది కూడా చాలా బాగుంటుది మంచి ఉంటది ఇచ్చి ఊ ఆహా
టే
గోరువేలుట్టకూ ఆ తింటాం తింటాం అండి తింటా నేను తింటా ఓ చెయ్యదు మావిడ గాని జొన్నరట్ట కూడా తింటా అండి మా అత్తమ్మ చేసి పంపిస్తాది మా చేస్తుంది మా అత్తమ్మ చేస్తుంది మా అత్తమ్మ చేసి పంపిస్తుంది మా ఆవిడే ఎకొ తినది గాని నేనే తింటా నేను తింటా అని జొన్ జొన్న రోట్టే చెసి పంపిస్తది అది పిట్టి అనేది ఉంటది కదా ఆ పిట్టి కూడా చేసి పంపిస్తారు
ఆ ఆ ఆ ఎందుకంటే జొన్న రొట్టె ఫస్టోళ్లు అప్పటోళ్ళు బాగా తింటూ ఉండే జొన్న రొట్టె ఈ గట్టకా అనేది అప్ అప్పటోలు బాగా తింటూ ఉండే ఎనర్జీతోని అది బాగా బలం కూడా మంచిగా హెల్త్ ఇది కూడా పెట్న కానీ ఇప్పటోళ్ళు తినాలంటే అది
లేదు కదా అది చార్ అది చాలా ఫిట్నెస్ ఐటం కదా ఫిట్నెస్ ఐటం అవును ఇప్పటోళ్ళు తినరు
ఇప్పుడు జొన్న రొట్ట కనబడతను కూడా కనబడతలేదు
కనబడది కనవడది ఇప్పుడు ఎక్కువ శాతం ఏంది రొట్టెలు వేరు వేరు రొట్టెలు దేళ్తాన్నాయి ఆ ఇప్పటోళ్లకు ఏం ఎరుక అప్పటోల కాలం నాటి తిండి అలకి తెలిసి ఉంటదా అలాకి ఏం తెలుసు అలకి తెలవదు కదా
హోటల్ నుంచి ఇది తెచ్చినావా లేక అండినావా లేకపోతే హోటల్ నుంచి తెద్దామా ఏదైనా కూరా ఖతం అదే కూ చెట్ తినుడు బస్ హోటల్ నుంచి బిర్యానీ తెచ్చుడు తినుడు అదే ఖుష అయితాంది
ఆ మొత్తం బయట వస్సులకి అలవాటు పడి ఉన్నారు గదా
ఏమన్నా ఇప్పుడు ఈ ఇప్ ఇప్పుడు గూడా మీరు గట్కా గిట్కా ఏమన్నా చేస్తారా ఇంట్లా అది కంకి గట్క అని అంటారు గదా
లేదు లేదు అది చెయ్యాలా అది చెయ్యం ఆది సాధారణంగా మా ఇంట్లో చెయ్యారు ఏం గూడా ఏందంటే మా అత్ అత్తమ్మవొళ్ళు ప్రత్యేకంగా జొన్న రొట్ట చేస్తే పిట్టి చేస్తే నాకు పంపిస్తారు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మా ఆవిడ
ఉహు ఇద్దో జొన్న రొట్టె అంటే మా ఇంట్ల గోధుమ రొట్టె గానీ మా పె మా పెద్దమ్మ వాళ్ళ మా పెద్దమ్మ పెద్ద నాన్న వాళ్ళ ఇంట్ల జొన్నరొట్టె చేత్తర్ మా పెద్దనాళ్ళు ఇప్పుడు గూడాం జొన్న రెట్టెల్ తింటుండిప్పుడ్ పెద్ద నాన్న
ఆ హా అట్లానా మా అత్తమ్ మా అత్తమ్మోళ్ళ ఇంట్ల అయితాయండి మా అత్తమ్మోళు చేస్తా ఉంటారు వారంల రెండు మూడు సార్లు జెపి చేసుకొన్ తింటా ఉంటారు మా మామయ్య తింటాడు గదా మా మామయ్య మ మామ తింటరు ఈడు వంపిస్తారు మనకి
అది రాగి జావా అది ఏమంటరు అది గూడా హెల్తీ ఐటమే అంట
అవు అది ఇక్కడ ఎవర్ ఇక్కడ నేన్ తినలేదండి
ఆ నేను ఇన్న బాగాసోట్ల ఇన్న మా ఫ్రెండు మనచ్ మా ఫ్రెండ్ వాళ్ళు బాగా తీసుకోపోతలు గీ చరణ్ అనేటన్ నా ఫ్రెండ్ ఉన్నడు వాళ్ ఇంట్లకి రాగి జావా ఎక్కువ తీసుకోపోతడు ఎందుక్ ఏం చేస్తారు ఎవ్వల్ రా అంటే మా ఇంట్లనే తినేతందుకు అన్ టడు ఎ హెల్తీ ఉంటది హెల్దీ ఐటం అది
ఇక్కడ మన కాగజ్ నగర్ ల ఇప్పుడు ఆదేజా లో ఇప్పుడు ఎక్కడ ద ఎక్కడ దొరుకుతారండి
అది మన బుక్క రామున్ కిరాణా దుకాన్ ల రాగి జావా అంటే దాన్ని తెచ్చి మళ్ళా ఇట్లా అండాలి అంట అన్నిది అది బాగా హెల్తీ ఐటం మొకాళ్ళ గురించ్ ఇబ్బడానికి హెల్ది ఐటమ్ అన్నట్టు
ఆహా వుంది అవునవును అది హెల్ది అదే అది ఇప్పుడు ఇప్పుడు అది కరెక్టే అండి హైదరాబాద్ ల ఎక్కువ శాతం అదే నడుస్తది రాగి జావ నే నడుస్తద్ తెలుసా మీకు హైడ్రాబాద్ లో మొత్తం రాగిజావనే అవునవున్
రాగిజావా ఇప్పుడు మన దగ్గర దొరకయా ఉగాది రోజు మనం ఇంట్లాల్ల చేసుకుంటాం అది ఏమంటారు పు పురాన్ రోటీ అంటారు గదా
ఆ ఆ ఆ అ
దాంది గూడా ఒక స్పెషల్ హోటల్ ఉన్నద్ నేన్ చూసిన దాంది స్పెషల్ ఓటు దానిక్ మంచిగ జేసి దాన్ మీద్ నెయేసి వర్జన్ నెయ్యేసి ఇప్పుడు గూడా హోటల్ రెగ్యులర్ గా అది స్పెషల్ గా ఉన్నది అది అది గూడా
రోమాచ్ మా చిన్నప్పుడ్ ఏందంటే ఈ రాగి జావా గీగిజావాల్ కాదు జోన్నే రో ట్టే మా అమ్మ దినిపిస్తుండే మాకు జొన్నె రొట్టెలు ఇవి ఇంట్లా చేసి మాక్ తినిపిత్తుండే మా ముసల్ది ఇంకా వడల్ ఉంటాయి గదా వడల్ వడల్ వడ వడ వడా వడా అది పప్ ప్పుయ్ రుబ్బి పప్పు తోటి రుబ్బి మన మక్కే కంకెల్ ఉంటేయ్ జుడు అవి రుబ్బి రుబ్ ప్పి చేసి చికెన్ దెచ్చి చికెన్ సూప్ ల ఏసి దినిపిత్తుండే మా మూసల్ది మాక్
యాద్ మాక్నెం
టండి ఆ చిన్నప్పుడు ఫుల్లు ఊ అప్పుడు ఏంది గొడ్డు కారమెనాయ్ కారం ఏసుడు దినుడు అన్నాం అట్లుండే మనది ఆ అప్పుడు మా ముసల్దున్ మా ముస్ మా ముసల్ది మా ముసల్ది అప్పట్ల ఏం జే ఆ ఇప్పటోల టేస్ట్ వేరు ఇప్పుడు ఏముందండి ప్రత్తి కాయకూరలల్ల మొత్తం విషమే ఉన్నది
మొత్తం మందే
మొత్తం అండి మందు మందు లేని ఏ వస్తువు ఉన్నది చెప్పండి మీరు ఇప్పుడు మన తినే రైస్ లో కూడా మందుల విషము ఉన్నది
ఆ మందు లేనిది ఏది పేరుగది మందులేది ఏంది పెరుగది
పెరుగది ఇప్పుడు ఎట్లున్నది కాలం అదే పల్లెటూర్లల్లా విలేజ్లల్లా చూడండి ఎట్లు ఉంటారు వాళ్ళు ఆ బురదలా మొత్తం బురదలా తిరుగు కుంటా పొలాల పొంటి రైతులు ఎట్లా తింటారు ఆళ్ళు
ఆ బిందా పొద్దువాల అల్లు పొద్దుగల ఆళ్లు రాత్రి నేను పోయినా కదా మా అక్కలు ఊరికి నేను వెళ్ళిన పల్లెటూర్ కి ఎట్లా ఇటు బాబాసార్ అన్నది అటు నేను ఒక పోయితే రెడు మూడు రోజలు ఉంటుంది వారం రోజులు ఇలా ఉంటుండే అయితే ఉంటే వాళ్ళు ఏం చేస్తుండ పొద్దు రాత్రి ఎనిమిది అయిందంటే కథం మొత్తం బంద్ ఉంటారు ఇక్కడ ఊర్లో ఎవ్వలు లేరేందని నేను అడిగిన ఎళ్ది పనుకుంటారు ఇక్కడ ఏడు ఎనిమిది ఇంటికే పనుకుంటారు మరి లేసుడు ఎప్పుడు నాలుగిడికే లేతలు ఆళ్ళు సిటీస్లా అయితే ఎక్కువ శాతం నాలుగు ఇటికి కంటే కొందరు అప్పుడే వంటారు మూడిటికి రెండిటికి వంటారు ఇక్కడ నాలుగింటికి లేతల నాలుగింటికి లేతారు ఐదారింటికి తింటారు వెళ్ళిపోతారు కూడా పనులకి ఆ ఐదు ఆరింటికి తింటారా ఐదో ఆరీటికి మరి టిఫిన్ టిఫిన్ కిఫిన్ ఏం లేదు ఉన్నదే అన్నమే. తొక్కు గిక్కు ఏసుడు
అదే వేసుకొని చల్లటన్నమే తింటరు వాళ్ళు సల్లటన్నంలో పెరిగేసుకొని వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇక ఆనియన్ వేసుకొని పట్టుకొని పోయి పొలాలలా కూర్చొని తింటరు వాళ్ళు తెలుసా
అందుకోసం అట్లా ఉన్నారు మన ఈ సిటీలలో ఎట్లా ఆ పొద్దు అలా పది పదకొడు లేవాలి దోషాయంద ఇడ్లీ అయిందా పూరి అయిందా ఆ మంచిగా ఉన్నాద లేదా లేకుంటే నేను తిన
అట్ల ఉంది ఇప్పటి కా ఇప్పుడు ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఒక పది సంవత్సరాలు అయినాక ఇంట్లో అండుడు బంద్ అయితదేమో మొత్తం ఆన్లైన్ బుకింగ్ నడుతది
ఆ అది కూడా నర్సనే ఉన్నాయి కదా ఇప్పుడు హైదరాబాద్ లో మొద ఎక్కువ శాతం పెద్ద సిటీలో అయితే ఇంట్లో చేస్తానులేదు లేట్ అయిందంటే ఆఫీస్ చుట్టూ ఉన్నాయ అంటే ఇవాళ టిఫిన్ చెయ్యకు టిఫిన్ బట్టి నుంచి తెప్పిద్దాం అని ఇంట్లో ఉండే బుకింగ్ చేసుకుంటాలు
అదే కదా ఇప్పుడు అట్లా ఎందుకేతంది పైసల సంపాదన ఎక్కువ ఉన్నది
ఉ
ఆ చిల్ల సంపాదన ఎక్కువ ఉంటే ఆ సంపాదన ఎక్కువ ఉంటే ఇంట్లో అండేపించే అవసరం లేదు మొత్తం బయటి వస్తువులకి బానిసా
టేస్ట్ టేస్ట్ని బట్టి ఆర్డర్ చేసుకుంటాలు అట్లా బస్
ఇప్పుడు బయటి వస్తు తినేదానికి నాలుకకి రుచి రాక అట్టే అయిపోయింది నాలుకకి బొక్క లేకున్నట్టే అయిపోయింది అది సుఖంగా కూసోవాలే సుఖంగా తినాలే పని చేసిలేదు ఏం లేదు అట్లయితే ఒళ్ళు మొత్తం బద్దకం కదా అండి
హ
గట్లు గట్లు ఉన్నది కథాలి ఇక్కడ,
కతం అల్ ఎత్తలేళ అ చెత్తలేళ కాదా తెప్పిస్తాటం నుంచి, వియానికి కథ ఇంట్లో ఉండే తెప్పిస్తారు.
ఇస్తుంటున్నకి ఏం చేయాలి ఒక పది రోజులు, పల్లెటూలా బుర్రదలలా ఉంచాలి. అప్పు కస్త వద్దదిీళ్ళకి పది రోజులు బురిటలా బురిటలా, బరుదల నాటే రెం బొమనాాలి ఆ మట్టిలోొక్కి పిచ్చుకుంటా నాటే దందుకు బొమ్మ నాడే,
మండే ఎండల్ అది కూడా,
అదే అంట అల కదా,
ఫుల్ ఎండాాల మట్టి తొక్కి పయాలి మట్టిక్
ఒక ఒక అంగి ఒక అంగి, ఒక అంగి తొడిగి పచ్చి తలకొక టవాల్ కట్టి,
చలో అ దింపాాలలా మట్టిని తక్కు మని జప్పాలలా,
ఇల్ ఇమీడయేట్లీ హాస్పిటల్ హాస్పిటల్ పో వడతల ఇల్ ఇమిీడయేట్లీ, ఆ వేర వాళ్ళు రారు వేరు వాళ్లు రారు, వాళ్ళకి వేరలో చదండి,
గ్లుూకోజ లేక పిచ్చోడయ్య గా ఆ, అందుకోసమే బలంగా తినాలి ఆరోగ్యంగా ఉ వేండాలి ఆరోగ్యమైన వస్తువులు తినాలి.
అదే కదా ఆరోగ్యమైన వస్తువులు తింటే బాగుంటది.
ఏం కనబడతుాందని చూసుకోవాలి అరి కాళ్ళ నొప్పిలు కాళ్ళ గుంజుతానే మీరు వస్తాన అంటే, దేని వల్ళస్తుంది బాడీలా, బాడీలో వీక్నెస్ మన కాళ్ళు ఎందుకు, గుంజుతానేయి దేని వల్ల గుంజుతానే, చూసుకొని దాని ప్రకారం మెడిసిన్స్ ప్రకారం మెడిసిన్ తీసుకుండా, మనకు బలమైనది తీసుకోవాలి మనం ఇప్పుడు కాళ్ళు తిమ్మ రస్తా అనే బాగా అంటే, ఓ ఖజురా పండు ఉంటది రెండు ఏం చేయాలి ఓ పాలాల కటోరల, కొంచెం పాలేసుకొని దాంట్లో ఉంచుకోవాలి రాత్రి ఉంచుకోవాలి పొద్దువాని ముఖం కొడుక్కకుొనే, అరెండు ఖర్జూర పండు తినాని అట్లా పది నెల రోజు అట్లా తిన్న అనుకో, మన కాళ్ళలో భాగం నరాల అనేది గుంజు కూడా ఉండది. బల మనది వస్తుది.
ఆ కా
ఆరోగ్యం కూడా కరెక్ట్ ఉంటాది ఇప్పుడు బలం తక్కువన్నది.
అవునవును కరెక్టే
మీ వల్ల బాగా నాకు కొన్ని విషయాలు తెలిసిపోనాయంండి. మీ అమూలమైన సమయాన్ని కేటాయించినందుకు,
మీరు కూడా అమూలమైన, టైం ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీ గురించి కొత్త కొత్త విషయాలు కూడా తెలుసాయి. థ్యాంక్ యూ అండి ఓకే అండి ఓకే ధన్యవాదాలు బాయ్,